మేడం మీరెలా ఉన్నారు అ
ఎవరండి ఏం చేస్తున్నారండి.
టీ తాగుతున్నాం టీ తాగుతున్నాం మేడం. మీరు తాగార టీ
ఆహ్ తాగానండి ఏంటండి ఇయాల మీ స్పెష్
స్పెషల్ ఇయాల పప్పు టమాటా మేడం మీది
మాది ఫిష్ ఫ్రై
ఫిష్ ఫ్రై చేయడం వచ్చా మేడం మీకు మ్ ఫిష్ ఫ్రై చేయడం వచ్చా మేడం మి ఎలా చేస్తది మేడం చెప్తారా ఆ కొంచెం చెప్తారా మేడం టిప్స్ ఎలా చేస్తారు అని
ఎలా చేస్తారండీ. ఫస్ట్ ఉ ముక్కలు అంటే సన్నగా ఫ్రై కోసం అనేసెసి చెప్పి కట్ జెపిచ్చుకోండి ఫిష్
కొంచెం మెల్లగ చెప్పండి మేడం
చిన్నిగానే చెప్తానండి వినండి ఫస్టు ఫిష్ తీసుకునేటప్ ప్పుడు మీరు ఎవరైతే కడ్ చేస్తారో వాళ్ళని ఫ్రై కోసం చిన్నిగా కట్ చెయమని చెప్పండి
ఇంతే సన్నగా
ఆ సన్నగ
ఓకే
పోన్ తర్వాత ఏం చేయాలి అన్ టె వాటిని మంచిగా ఉప్పేసి అ ఒ రెండు ముడు తాలా కడుక్కోవాలండి.
మ్
కడుక్కున్నాక అందులో కొంచెం సాల్టేసి మ్ సాల్ స సాల్టేసి కడుక్కొ వ సాల్టేసి ఒక త్రీ టైమ్స్ కడుక్కున్నాక అందులో కోత్తిమి నిమ్మకాయ బిండుకొని మళ్ళీ గడుక్కొకోవాలి.
ఒకె
పోవడానిక్ మ్ తర్వాత ఏం జేయాలి అంటే అందులోకి కొంచెం ఉప్పూ అల్లం దానికి తగ్గట్టు అంటే మీరు ఒక కేజీ ఫిష్స్ ఫిష్ తీసుకుంటే ఒక టూ స్పూన్ సల్లం ఒక స్ పూన్ ఉప్పు ఒక అ టూ స్పూన్స్ కారం వేసేసి నీట్ గా కలుపుకోవాలండి. హలొ
అహ్ చెప్పండి మేడం వింటున్
ఆ కలుపుకొని అందులో కొంచెం గరం మసాలా ఎసేసి మంచిగ ఒక ప్యాన్ లో ముక్క మునిగే అంత ఆయిల్ తీసుకోవాలండి.
ముక్క మునగాల అంటే ఆయిల్లో మునగాల మేడం
ఆయిల్లో అంటే మరీ మునగాళ్లంటే మరీ కాదు. కొంచెం మీడియం ముక్క కొంచెం ఆయిల్ తడిచేటట్
ఒకె
ఆయిల్ తీసుకొని అది ఎర్రగా ఒచ్చేదాకా కాల్చుకోవాలి. కాల్చుకొని అందులోకి కొంచెం ఆ మీరు మిరపకాయలు తింటే మిరపకాయలు, లేకపోతే కరేపాకు క తింటే కరేపాకు కూడా ఫ్రై చేసేసుకొని ఎసుకొని తింటే బావుంటదండి ఫిష్ ఫ్రై అంతే. ఈజీయే అండి ఫిష్ ఫ్రై పెద్ద టఫెమ్ గాదు. చాలా ఈజి
కె నేను కాల్ చేస్తాను మేడం చెప్పాను థ్యాంక్స్ మే ఉమ్ దీన్ని మేడం ఇంక ఏం చేస్తున్నారు ఇంకా ఏమన్నా వంటలా ట్రై చేస్తున్నారా? ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ గానీ ఏమన్నా ఉమ్
ఇప్పుడే టీ చేస్తున్నాను.
టీ ఒకటె తాగుతర మేడం దాంతో పాటు ఏమన్నా బిస్కెట్? ఎవరి మేడం
ఉస్మానియ బిస్కట్లు కావాలా అవును ఉమ్ మీకు టీ డాగారా
ఆ జస్ట్ ఫైవ్ మినిట్స్ బిఫోరె టి అడిగారు మేడం. టె మనకు ఇట్లా స్నాక్స్ గాని అవి ఏం ఉంచరా? ఈ వయిస్ ఆ కొంచం బ్రేక్ అయితుంది మేడం నా వయస్ నాకే వినపడదు కానీ
అవునా
అవును మేడం
ఇప్పుడు ఓకేనండి.
ఆ ఆ ఓకే ఆ ఓకే మేడం ఉమ్ ఇంకేంటి మేడం నైట్ కర్రీ ఏంటి ప్లానింగ్స్?
ఇగ అదే ఫిష్ ఫ్రై అండి.
అదే ఫిష్ ఫ్రై ఇక మన ఫిష్ ఫ్రై ఇక నెక్స్ట్ ఏప్రిల్ అనేగా సండే రోజు ప్లాన్ చేస్తాం మేడం మీరు చెప్పినట్టు ట్రై చేస్తాను. ఇలా ఉంటంది ఫిష్ బ్యాగ్ ఇప్పుడైతే ఇగ ఫిష్ టాయి కాదు కానీ ఆమ్లెట్ తీసుకోవడం వచ్చునాకు ఇంకా ఆమ్లెట్ తోటి మ్ నాన్ వెజ్ లో చికెన్, మటన్, బోటి
మ్
ఊమ్ తల్కాయకూర అది తినండి మేడం. తల్కయకూర ప్లస్ మళ్ళ ఈ చికెన్ లా దాన్ని ఏమో అంటరు కా మేడం నాటుకోడి
ఆ
అ నాటుకోడి కూడ తినడు మేడం ఓన్లీ లోకల్
లోకలా నాటుకోడి మంచిది కదండి హెల్త్ కి.
హెల్త్ కు మంచిదే కాని అలా ఏమైనా నవులుదాము అంటే ఫీసులు ఏమి ఉండవుగాని, అన్ని బొక్కలు నవులుడె చికెన్ బొక్కలు నవ్లాలంటే ఎట్లానో అనిపి సేమ్ మేడం ఆ కోడి బొక్కలు అంత మటన్ బొ క్కలు నవిల్నంత టేస్ట్ గా ఈ నాటుకోడి ఇక అంటారుగాని, మన పూలుగు బొక్కల కంటే మ్ మటన్ బొక్కలు నవలడం మంచిగా ఇష్టం నాకు. మీరు తింటారా మేడం నాటుకోడి?
ఆ నేను తింటాను. నేన అంటే నాటుకోడి నాకు బాగా ఇష్టం ఇంకా ఇవి ఉంటాయి కదా.
గుడ్లు వెళ్తాయి మేడం ఆ గుడ్లు ఎట్లానో అంత ఎట్లనో గలీజ్ అనిపిస్తది. మేడం నాకు తినబుద్దిగాదు మేడం అది అది
ఈ బొక్కల సూపు అంటే ప్చ్ ఏమంటరు జుట్టుకోడి అంటారు కదా అది తింటారా?
లేదు మేడమ్ అసలు మనం ఈ జుట్ కోళ్ళు, నాటు కోళ్లు, ఫారెన్ కోళ్లు, బైరన్ కోళ్లు మన ఏం తినం మేడం చికెన్షాప్లో తెల్ల కోళ్లు ఉంటయి కద మేడం. అవి కొన్ ఆ ఆ అదే అమ్ముతరుకని జుట్టుకోడి తినను. మేడం జుట్టుకోడి, నాటుకోడి, బయలరుకోడి పారంకోడి మనం ఏం తినం. మేడమ్ చిమ్మగోలి మీరు తింటర మేడమ్ చిమ్మగోలి
చిమ్మకొళ్లు ఏం తిననండి నేను పట్ భయ భయా బయలర్ తింటా ప్లస్ నాటు తింటా జుట్టుకోడి కూడా తిం అంటేనంటే అంటే జుట్టుకోడి మా ఇంట్లో ఫ్రై చేస్తే బా చేతర్ అనమాట.
మనం ఈ కొండ్ అ తింటే వాన్ టింగ్ ఒచ్చినట్టు అనిపిస్తది. మేడం అ తినను అసల్ వాల్ తినేటోల దగ్గర కూడా నేను ఎంకరేజ్ చేయను, నేను పక్కకుండను మేడం.
ఉ హు
ఒక చుకు కోడి అదే మా కోడి ఏమో ఈ మటన్ బోటి ఇవి తింటా మేడం మీరు మీరు తింటారా మేడం సోలయి తింటారా మేడం మీరు సొల
సోలయి తిననండి నేను
హ్మ్ నేను ఇది మేం మేకది తింటాం మేడం దానె అంటారు కదా మేడం నల్ల అని
ఆ నల్ల సపరేట్ చేస్తారు కదా స్ సోలయి అంటే అది వేరే దీంట్లోన్నా మిక్స్ చేసి ఉండదు
ఆ నేను ఆ అట్లకాదు మేడం నలే నలే నల్లాయి తో తింటాం మేడం సొలయి చికన్ సొలయి తింటారా మీరు
ఆ చి చి
ఆ నేను కూడా తినన్ మేడం అది ఎక్కువ వేరే వాళ్ళు తిన్
ఏమో మేడం ఈ రాగి తింటారా మేడం రాగి మటన్ చుకు లేకపోతే కోడి నాటు కోడి పుల్సు తింటానండి కాని అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూస్తా ఉంటే రోల్ చేస్తా ఉంటే ఆ వీడియోస్ అవ్ పడతాయి కదా అ చూడం వరకే కానీ ఇప్పటి దాకా అయితే తిన్లేద్ మేడం
సరా మేడమ్ బాగుంటదా
ఆ బా ఉంటదండి చాలా బా ఉంటది
ఇ ఇవి తింటారా మేడం మీరు మన ఈ చేపలు అంటారు కద ఫిష్
ఆ ఏంటండి
ఫిష్ ఫిష్ మేడం
ఫిషుల్లో నేను ఎక్కువ ప్రాన్స్ తింటాను
పాన్స్ తింటారా రొయ్యల మేడం అవి హీట్ గా మేడం అవి తింటే బాగా వేడిగా ఉంటది కదా
హ్మ్ బట్ నాకు చాలా ఇష్టం అండి సో ఇంకా అవే తిన్
ఇవేమన పర్కుల్ అంత మేడం పర్కుల్ చపాలాల పర్కుల్ ఉంటాయి గా
లేద్ లేద్ ఇంకేవి తిన్ను ఓన్లీ ఫ్రాన్స్
ప్యాపర్లు లైక్ ఉంటాయి కదా పామ్ లెక్క
అహ లేద్ లేద్ లేద్ తిన్ను
అది కుడా తినరా నేను చాపల్ తిన్ తింట మేడం మా పెద్ద చపాల్ ఒకటే మనం దీని మీద రవ్వులు బొచ్చన్ తింటాం మేడం
నేను ఓన్లీ ప్రాన్స్ లేదంటే
అచ్చా అంతే మేడం నేను కూడా చాపలలో ఎక్కువ అది కూడా ఎప్పుడో ఒకసారి మేడం రేర్ గా మనకు చాపలు దోర్కవ్ ఎంది మేడం ఫ్రాగ్ సాక్సా
ల్యాబ్‌స్టర్స్ ల్యాబ్‌స్టర్స్ గని ఫ్రాంచ్ లో పెద్దవి సీలో దొరక్కుతాది
ఆ మరేమో మేడం నేను ఎప్పుడు టేస్ట్ చేయాలె మేడం వాటిని
ఇంకా బాంగ్డా అనే ఫిషెస్ సీలో దొరక్కుతాయండి
ఆ అంటే సముద్రంలోనా ఏమో మేడం మన సముద్రం నుంచి అయితే ఏం చాపలు అయితే తినలే మేడం ఇంతవరకు టేస్ట్ బావుంటయి మేడం అది ఇంత సాల్ట్ సాల్ట్ ఉప్పు ఉప్పు ఉంటాయి గా
ఉమ్ కానీ బావుంటదండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడన్నా మీకు టైం దొరికినప్పుడు చాలా బావుం
ఆ ఓకే మేడం ఈ సారి సండే పెట్ట సండే కీ పెడతారు కదా చాపలు అంగడి అది అప్పుడు పోయినప్పుడు మీరు చెప్పినట్టే అది ఒకసారి తీసుకొని ట్రై చేస్తాం. బావుంటాయి ఆ మేడం నిజంగా చాలా మంది చెప్పారు.
అంటే నేను ఎప్పుడు రెస్టారెంట్స్ లోనే ట్రై చేశా మనం ఇంట్లో అవి వండడం రాదు. మన వండినటువంటితే సెట్టు కాదండి.
ఆ అందుకే ఇవ అన్ని మనకు ఎగ్జామ్లు అని ఎందుకు అని చెప్పి మనం కూడా ఎప్పుడు దాన్ని చేయడం కానీ, తినడం గానీ, ఎప్పుడ నేను ట్రై చేయండి. ఉమ్ మీరు తిన్నారా మేడం అయితే
ఆ తిన్నన్ అండి
మీకు ఎలా అనిపించింది టేస్ట్
ఆవును బానే ఉంటదండి. మరి అంత బాలేదు అని చెప్పలేం బావుంటది. కానీ సీ ఫుడ్ కదా అండి. కొంచెం డిఫరెంట్ ఉంటది టేస్ట్. మళ్ళ ఎక్కువ దొరకని కూడా దొరకదు మనకి ఎప్పుడన్నా అట్లాంటి ప్లేసెస్ పోయినప్పుడే దొరుకుతాయి మనకే నార్మల్ టేస్ట్ లో కూడా అది
ఇవి మేడం ఇది పచ్చళ్లు తింటారా మేడం పచ్చళ్లు టమాటా పచ్చ్డా, ఆ నిమ్మకాయ పచ్చ్డా ఆ వంకాయ పచ్చ్డా అవి ఉమ్హు బాగా తింటారా మామూలుగానేనా
నా ఫేవరెట్ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి
ఉసిరికాయ పచ్చడ ఓకే ఆ బావుంటాయి. ఉసిరికాయ పచ్చడి బావుంటాయి కదా. ఇంకా వేడి వేడి అన్నంలో బావుంటాయి మేడం. వేడి వేడి అన్నంలో మంచిగాఉంటది.
ఆ
ఎప్పుడైనా మీరు ఇది ఏం కరీలేకపోతే ఇది కారం పొడి ఏసుకొని, నూనె వేసుకొని తిన్నారా మేడం ఎప్పుడైనా.
ఆ లేదండి ఎప్పుడు ట్రై చేదు
అట్ల ఎప్పుడు టేస్ట్ చేయలే మేడం మీరు
అ లేదు లేదు సరే అంటి ఉంటాను మరి ఆ తింటానండి కాకరకాయ్ బీరకాయ్ మనం తినం మేడం కాకరకాయలు చేదు ఉంటాయి కాబట్టి ఆ ఓకే మేడం హవె ఎ నైస్ డే
ఒకే